ఆ రండి
ఆ తిన్నాను నువ్వు
తిన్నా తిన్నా ఏం తిన్నావు
స్మన్నం తిన్నను
ఆ నేను పప్పు అందుకు తిన్నా పచ్చడి
అవునా
ఆ ఏం చేస్తున్నారు
నేను ఇప్పుడే ఇంకా స్కూల్ ఫ్రెండ్స్తో మాట్లాడతాటి అంటే చాలా రోజుల అయందని
ఆహా స్కూల్ ఫ్రెండ్స్ అయినా స్కూల్ డేసే వేర్లే అండి ఎన్ని మెమరీస్ ఉంటాయో అసలు
ఆ చనా బాగుంటావుండి
ఆ
ఆ అప్పుడైతే నైంటీ సిక్స్ పర్సెంట్ వస్త సంటే అటెండెన్స్
ఆహా నేను ఇంకా పర్సంటేజ్ అనుకుంటునే
పర్సంటేజ్ కూడా పర్వాలేదు
అవునా అవును స్కూల్లో ఉన్న అప్పుడే కొంచెం బాగా చదువుతా ఉండేవాళ్ళము
నిజం అప్పుడు టీచర్లు చాలా బాగా చెప్పే వాళ్ళు
పోవాలంటే ఇంకా ఏడ్చి ఏడ్చిపోయేదాన్ని
ఓ స్కూల్కి పోవాలం
ఆ సాయంత్రం అయితే ఇంకా మా అమ్మ ట్యూషన్ కు పంపించేది ఇంట్లో అయితే అల్లరి చేస్తా ఉంటా ఎప్పుడు కాటన్ చూస్తా
ఆ
వున్నా ఇంకెప్పుడు చూసినా ఇంకా మోటుపతులు శించన్ డోరెమాన్ గ ఇవ్వే అసలు ఎంతబాగు తే
అవి బాగుంటాయి కదా అప్పటికే బాగుంటాండ
ఆ
ఆ
మల్ల పొద్దు పొద్దున్న నేను నిద్దరు వేసేది అయ్య పెట్టేది
అవును
అట్లా
బాగుంటుంది ఆ నేను కూడా అప్పుడు చనా చూసేదాన్ని అసలు అసలు టీవీలో షించాను డొరేమాను నింజా హటూరి అదేదో పర్మన్ మూటుపట్లు
ఆ డౌరా మ్యాన్ యితే నా భలే ఇష్టం బ్లూ కలర్ లో ఉంటాడు నా ఫేవరెట్ కలర్ కూడా బ్లూనే
అవునా ఇంతైనా డోరేమాన్ నోవితా ఫ్రెండ్షిప్ బాగుంటుంది
అవునండి
ఆ ఇంకా చిన్నప్పుడుయితే కనీ డోరమాన్ ఉంటే చాలు
ఉ ఇంకా ఆ ఫుడ్ కూడా అస లేదు అనేలా ఉండేవాళ్ళు పిల్లలంతా మనం కాగాని ఇంకైతే ఇంకా సండే వచ్చిందనుకో ఆదివారము
అ
ఇంకా స్టార్మా పెట్టేది షార్నాగుడు స్టార్ నా సుమా చూసేది ఇంకా ఆ గేమ్స్ ఆడిపిస్తారు కదా
ఓ స్టార్ మహిలా కదా
ఆ
అప్పుడు బలే ఉంటాను అసలులు
అసలు ఏమన్నానా మళ్ళా పిల్లమారి రాజుది
ఆ
అదే అతే ఇంక ఎప్పుడు ఇంకా సాయంత్రం ఈ సాయంత్రం స్కూల్ నుంచి వస్తే అదే వచ్చేది ఉ సదా అదే భయపడేది మళ్ళా భయపట్టేలాగా తీస్తారు వాళ్ళు కూడా
ఆ రాయిలాగా మారిపోయిండ అని ఆ చాలా బాగుంటా అండి అప్పుడు ఆ నువ్వు లిటిల్ కృష్ణ చూస్తాంటవా అప్పుడు
ఆ చూస్తా ఉన్నా
కృష్ణుడు బలే ముద్దు ఉండు కదా
అవునవును చనాా ఇంకా రాదా అలుగుతదిలే
ఆ రాధా అలుగుతుంది ఎందుకంటే కృష్ణుడు అల్లరి చేస్తాంటాడు
ఆ అదే సులవా బాగా
తలాగావన్న దొంగలి ఇస్తా అంటాడు
అదే అదే
అ
డోర బుజ్జి
ఆ డరా బుజీ
ఉ బాగుంటది అది కూడా పొద్దున్న వస్తుది నేన ఎక్కువ మోటపదులు చూసేదాన్ని ఆ మోటులాగే నేను ఎప్పుడు తింటా ఉంటా మోటును చూసి
సమోస సమోస ఇ బ్వలే అంటుంది కదా
అవును చాలా
నీకు ఆనియన్ సమోసా ఇష్టమా ఉల్లగడ్డ సమోసా ఇష్టం
ఆనియన్ సమోసానే ఇష్టం
ఎంతైనా ఆనియనే బాగా టేస్ట్ వస్తుంది
అవును ఆ మసాలా కంటె ఆనియన్ ఏ చానా క్రంచిగా ఉంటది
ఆ క్రంచిగా బాగుంటుంది
అవును
ఇంకా పత్లు అయితే గిన దాంతో వాడికి ఐడియాస్ బలే ఉంటాయి కదా
అవునవును సైంటిస్ట్ ఉంటాడు వాడైతే ఇంకా ఎందెందో కొత్త కొత్తగా కనిపెడతా ఉన్ ఉంటాడు వీళ్ళకి వీడికి మోటుకి ఇస్తా ఉంటాడు పాపం అది అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది
హూ హు అసలు ఆ డాక్టర్ జట్కా ముందు ఐన్స్టీను
ఉమ్ జాన్ ఏ అదే జాన్ దొంగోడు
ఆ జాన్ దొంగోడు
ఉమ్
ఆ
మీరు హోంవర్క్ అన్ని చేస్తన్నార స్కూల్లో ఉన్నప్పుడు
ఆ ఒసారి అయితేగిన సమ్మర్ హాలిడేస్ అని ఎక్ ఎక్కువ హోంవర్క్ ఇచ్చారా ఒక రెండు రోజుల్లో రాసేస్ సే దాన్ని నేను
అమ్మ గ్రేట్ యే
ఆ అంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు లే అనేస్ సి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత
కట్లకి పోతా అన్నారా
అవును అమ్మమ్మల్లూరికి బలే పోతంటి నేను అయి తే అసలు అక్కడ బాగా అలర్ చేసేదాన్ని ఒకసారి దాని వల్ల నాకు గాయం కూడా అయ్యండి అంతల్లర్ చేసేదాన్ని మీరు వెళ్ళేవారా
నేను బాగబోయేది అందుకే మీరు హోంవర్క్ కూడా టూ డేస్ లో కంప్లీట్ చేసినారు
ఆ అంత కష్టపడి రాస్తేగిన స్కూల్స్ స్టార్టింగ్లో చూపిస్తే
ఉమ్
రాయని వాళ్ళని ఏమనేవాళ్ళు కాదు అప్పుడు సన బాధ అయిపోయేది
ఓహ్
ఎందుకురా రాసినం అనేసి
ఉహ్మ్ ప్రతి హాలిడేస్ కి ఒక వారం సెలవులు ఇస్తే చాలు ఇంకా హోంవర్క్ లు ఇస్తారు ఏందో
అవును అసలు వాల్
సంక్రాంతికి గానీ దసరాకు కూడా ఇస్తారు పది రోజులు ఇంట్లో ఉందమనీ చూస్తే హోంవర్క్ లే ఎకువ అయిపోతాయి
అది ఏదో మనం మే పోతమేమో ఇంకా సదువు అన్నట్
అదే పది రోజులకే అదే
ఉమ్ నువ్వు వెళ్ళే దానివా మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయ్యేదానివా
ఆ బాగా
ఎంతైనా అమ్మమ్మ వాళ్ళ
ఆ అమ్మమ్మ తాతయ్య ఇంకాడ అంతా అప్పుడంతా మందే రాజ్యం అమ్మా ఏం అనలేదు
అవునా
అంటే ఇంట్లో అయితే అమ్మ చెప్పిందే ఇనాలి
అవునులే ఆ
అదే ఇప్పుడంతా మామయ్య పిల్లలు ఇంక వాళ్ళంతా ఉంటారు వాళ్ళతో బాగా ఆడుకోవచ్చు
అవునులే ఆ ఇంకా ఏం చేసేవాళ్ళు మీ అమ్మమ్మ వాల్లూర్లో
ఇంగ ఎప్పుడు ఇవే ఆటలు చెట్లు ఎక్కేది
ఆ
మ్మ్ కింద పడేది గాయాలు చేసుకుంటా ఉండేది
అవునా
ఆ
ఆ ఆ మా ఇంట్లో వాళ్ళు లు నన్ను పిలుస్తాంటరనమాట బాగా అందుకు ఆ ఆ పిన్నమ్మ
ఆ
హ్మ్మ్
మ్మ్
ఇంకా మీరు ఇప్పుడు ఏం చేస్తన్నారు
ఏం చేయలేదండి కొంచెం ఏదో రాసుకుంటున్నా
అవునా
ఆ
ఏందో ఈ రాసుకునేది ఎందుకు ఇస్
అదే కదా ఏం చదువులో అనిపిస్తది ఒక్కొక్కసారి
కి ఈ చదవడం కన్నా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం బెస్ట్ అనిపిస్ స్తుంది
ఎంత మంది కని జాబ్లు వస్తాయా అనిపిస్తది ఒక్కొక్కసారి తలుచుకుంటేనే
అవునసలు ఊరకె ఏదో ఒకటిమిషన్ నేర్చుకునేస్తే దాంతోని బాగా సంపాదియ్య
నిజమే ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా ఎక్కువయిపా
ఆ
అదే ట్రెండ్ అయిపోతాంది దాన్ని కూడా ఒక కంపెనీ పెడతారేమో ఫ్యాష శన్ డిజైనింగ్
ఆ ఎందుకంటే ఇప్పుడు గర్ల్స్ అన్నీ వెరైటీ వెరైటీస్ వేసుకున్నారు
అదే అదే ఒకప్పుట్లో అయితే ఏదో పండక్కు తీపిచ్చే వాళ్ళు డ్రెస్సులు ఇప్పుడు పండగలే ఏంలే
ఇట్లా ఏది ఒక్క రోజు వారాని కే తీసుకునేవాళ్ళం
దే ప్రతి ఒక్క దానికీ, డ్రెస్ కావాలంటాం.
అవును.
ఉమ్.
అవును నిజమే.
అదే.
మన, ఆడపిల్లలు ఉండేంత వరకు, ఫ్యాషన్ డిజైనర్ అట్లే.
ఉండిపోది, అవునండి.
ఒకవేళ మనమే లకోకుంటే, మేకపస్సు.
ఇవన్నీ అదే, ఎన్ని బిజినెస్లు ఆడవాళ్ళ వల్ల.
ఆ అందరూ లాస్ అయిపోతారు.
నిజమే.
ఆ.
ఉమ్.
ఇంకేమండి.
ఈమా ఉమ్ వండోచ్చా.
వంటనా వొస్తుంది, అట్లా చిన్న చిన్న వం. టలు ఎక్కడ ఆ ఎగ్ రైసు.
హా. ఏదో ఒకట్లే, కొంతమందికి అవి కూడా రావు, అవి వొచ్చినా, బెటరే గదా.
ఆ ఏదో ఒక అట్లా, అడ్జస్ట్ అయిపోతాం, ఇంగ. ఫోన్లో యూట్యూబ్లో చూసి. ఉమ్ మీకీ అచ్చా, వంటలు.
ఆ కొన్ని కొన్ని అచ్చు.
ఆ.
ఆ పడయ్ అండి. ఆ ఇంకంతే, సరే అయితే బాయ్.
ఆ సరే మరి.
అ.